వినపడుతుందండి.
వినిపిస్తుంది మీ బస్ హలో వినిపిస్తుందా నేను మాట్లాడేది మీకు.
ఆ వినిపిస్తుందండి మీకు.
ఆ వినిపిస్తుందండి.
అవునా ఎలా ఉన్నారండి.
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు.
మేము బాగున్నామండి.
సరే అండి ఈ మధ్య మీరు షాపింగ్ ఏం చేయట్లేదా అండి.
షాపింగా చేయాలి కదా అండి ఎందుకు చేయకూడదు ఫెస్టివల్ టైము ఇంకా ఇప్పుడు. ఇకా షాపిింగ్ ఫస్ట్ మెయిన్ మనకి ఆడపిిల్లలకి మెయిన్ థింగ్ షాపిింగ్ కదండి
ఆ అవునండి
కొన దానికి సెట్ అయ్య జ్యువలరీ కొన మళ అ మ చింకురు వేసుకోవాలి కదండడి ఇప్పుడుంతా
ఆ అన్లిం ఆ ఆ నేను షాపింగ్ అంటే ఫస్ట్ ఉంటా అండి ఎప్పుడెప్పుడు షాపింగ్ చేద్దాం ఏమైనా కొంచెం డబ్బులు ఉంటే చాలు షాపింగ్ చేద్దామా ఏం షాపింగ్ చేద్దామని చూస్తా ఉంటా
అవున ఏం మీరు ఎక్కువ ఏమి లైక్ చేస్తారు షాపింగ్ లాంటే ఎలా
ఇప్పుడు అంతా డ్రెస్సింగే అండి నేను జ్యువెలరీ అవన్నీ చాలా తక్కువ ఆ ఎక్కువ బట్టలు తీసుకుంటా ఉంట
అయితే ఫెస్టివల్ షాపింగ్ చేసే సరా
ఆ ఇంక లేదండి షా చేయాలి
ఓ స్టార్ట్ చెయ్యాలి
ఆ చెయ్యాలి ఇంకా వన్ వీక్ ఆ అందుకని
ఆన్లైన్ షాప్
హుమ్ ఆ చేయమండి నేను కూడా ఎప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ ఆఫ్లైన్ అంటే మళ్ళీ షాప్ కెళ్ళాలి సెలెక్ట్ చేసుకోవాలి ఇదైతే ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు లా ఆన్లైన్ ఏది అంటే అది కావాలంటే ఓపెన్ చేసుకోని ఏ డ్రస్ కావాలి అని విష్ లిస్టులో చేసుకుంటా ఉండచ్చు కదా
డబ్బులు ఉన్నప్పుడు తీసుకోవచ్చు
ఆ అవును అందులోను దీంట్లో బెటర్ ఆప్షన్ ఏమ అంటే మళ్ళీ నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంటది ఎక్స్చేంజ్ ఆప్షన్స్ ఉంటాయి అట్లా ఆఫ్లైన్ అయితే ఆయన్ని కుదరావ్ కదండి
అదే అది నిజమే నేను అందుకే ఎక్కువ ప్రిఫర్ చేసే ప్రతిది ఆన్లైన్ అండి
ఆ
ఆఫ్లైన్ నేను ఎక్కు చాలా తక్కువ అండి ఆఫ్లైన్ చేసేది
ఊ మీరు ఎలా ఎలాంటి డ్రెస్సెస్ ఎక్కువ లైక్ చేశారండి
నేను ఎక్కువ శారీస్ అలాగే చూడిదర్స్
ఓకే నేను కుర్ తా సెట్స్ అండి
ఆ మల్లి నా ఆ ఇ నార్మల్ కొత్త సెట్స్ ను బట్ ఎక్కువ నాకు ఇష్టం అంటే అంటే ఉంది టెంపుల్ పోవాలన్నా అలాంటి టైమ్లో నాకు ఎక్కువ శారీస్ వయిట్ చేయాలని చాలా ఇష్టం అండి
నల్వేరెంటి కొంచమా మీకు ఆ కొంచెం జీన్స్ తే ఆ టైప్ ఏమైనా షాపింగ్ చేస్తా ఉంటారా అండి మీరు
జీన్స్ నేను చాలా తక్కువ వచ్చే చేది నాక్చులీ జీన్స్ అవంతా నచ్చవు
ఓకే
ఫ్రీ అంటే చెస అంతే ఎప్పుడో ఒకసారి బట్ చాలా అంటే నేను ఇంక ఆ ఇప్పుడు ట్రెండ్ మొత్తం జీన్స్ తులేండి
ఆ అదే ఈ జనరేషన్ కి తగ్గ ఉండాలి కదండి మనం గుడా
జనరేషన్ తగ్గా ఉండాలి కానీ నేనంతా పుట్టి పెరిగిందంతా విలేజ్ సైడ్ కదండి సో నాకు ఆ కల్ చర్లోనే నేనుండి నాకు అదే అలవాటైపోయి సో నేను అదే లైక్ చేస్తా అండి ఎక్కువ ఆ సో నేను చాలా తక్కువ ఆ అది అది అంతే అది కదా కరెక్ట్ అంతే కదండి మనకు నచ్చినట్టు మనం ఉండాల ఎవరో ట్రెండ్ మార్చినారని వాళ్ళు ఎట్లో ఉన్నారని మనం అట్లా ఉండేక కైతదా చెప్పండి
ఉ కరెక్టే లేండి ఆ అంకుల్ మీరు ఆఫ్లైన్ షాపింగ్ చేసి అక్కళ వెళ్తా ఉంటారా లేదంటే ఎవరైనా తోడు తీసుకెళ్తా ఉంటార షాప్
ఆఫ్లైన్ ఆఫ్లైన్ చేస్త అయితే నేను నా ఫ్రెండ్స్ అంతా పిలిచుకపోతా అడి నేను ఒక్కతే ఎప్పుడు పోను ఎందుకంటే నాకు అంటే ఒక్కొక్కొక్కసారి నాకు తెలిసలేదు అంటే ఎట్లా క్లాత్స్ ఎలా ఉంటాయి. అవి క్లాత్ క్వాలిటీ ఒక్కొక్కసారి నేను ఆ చూస్ చేసుకునే దాంట్లో కన్ఫ్యూ్జ్ అయిపోత తంటాన సో అందుకే నేను ఎక్కువ నా ఫ్రెండ్స్ తో పోతుంటా ఎందుకంటే వాళ్ళు సజెషన్ చేస్త సంట రే అద్ బాలేదు ఇది బాలేదు
అవునా ఉందండి ఇప్పుడు ఆ క్లాత్ ఉంటాయి కదండి. క్లాత్ కి మీకు దాన్ని టచ్ చేస్తే అది ఏ క్లాత్
ఆ నాకే కొన్ని కొన్ని తెలుస్తాయి. అం
ఆహా ఆ నాకు ఉందండి. ఇష్ట అయితే ఒక కాటన్ ఆయితే దాన్నీ ముట్ కుంటే మేబి ఇది కాటనేమో అనిపిస్తది. అంతే ఆ అట్లా అనిపిస్తుది అంతే ఇంకా ఆర్గా అవయితే జస్ట్ టచ్ చేస్తానే తెలిసిపోతది. కాబట్టి వాటిని చూస్తానే మేబీ ఇది ఇది ఆర్గాన్ ది అయ్యిండాచ్చు. అట్ల అని చెప్పని తెలుస్సది. అంతేగాని పర్ఫెక్ట్ గా దీని క్వాలిటీ ఎట్లుంది ఇది ఏ క్లాత్ అని చెప్పని తెలియదండి మాకు కూడా అంద ఆయా యావరేజ్గా హా చేస్తూ చేస్త మండి ఇగ ఎప్పుడన్న ఏ ఫంక్షన్స్ ఉన్నా ఫస్ట్ ప్రిఫర్ చేసేది శారీసే ఆ అంటే ఇంక ఇప్పుడు డ్రెస్సెస్ కుంటే మళ్ళీ డ్రేసెస్ అన్నీ సేదండి పెద్ద పెద్ద హెవీ డ్రెస్సెస్ ఏస్కొంటాం ఇంకా అవి వేస్ట్ అయిపోతాయి మన లేవీ హు అందుకే ఎక్కువ శారీస్ అయితే ఆ శ్యారీస్ అయితే ఇంకా మల్లి లైఫ్ లాంగ్ ఉంటే ఎప్పుడన్న వాటిని వేరు చేయోచ్చు కానీ డ్రెసేస్ ఆట్లా కాదు గాదా హ్ ఆ అది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంట అనిపిస్తది. తెలుసు నాకు
అవునా
ఆ హ్ నేన ఆహ లేదండి నేను కూడా చాలా అంటే చాలా తక్కువ నాకు జీన్స్ నచ్చదు అంతగా వేయను వాటిని ఆ అవును నెన్ నేర్చుకోలేను ఉమ్ అంత పెన్సిల్ కట్ ప్యాంట్ ఉంటది కదండి. ఆ టాపు పెన్సిల్ కట్ ప్యాంటె ఆన్సర్స్ చూని చాలే
అంతద అవ్
ఆ ఉమ్ క్లీన్ చేసుకుంటే మీకు కొంచెం అన్కంఫర్ట్ అన్న ఫీలింగ్ వస్తాది. జీన్స్ లో కూడా మేబి కొంచ్ ఉమ్ ఆ టాప్స్ మంచిగా ఉండి బ్యాగీ జీన్స్ అట్లా ఆస్థాయి కదండి అవయితే కొన్ ఉన్నాయ్ కొన్ అంటే బెట్ ఆ సామ్ వాట్ బెటర్ దెన్ స్కిన్ని జీన్స్ అనిపిస్తాది
అవునా ఒకే నిన్ అంతే అండి ఎక్కువ యూస్ చేయను మళ్ళీ ఎట్లాంటే అవి కంఫర్ట్ ఇవ్వదు అసలు
ఆ అవునవును ఉమ్ ఏదో ఫిట్గా అనిపిస్తా ఉంటది మాటికి ఆ ఉమ్ అండి ఆఫ్లైన్ షాపింగ్ అంటే మీరు ఎట్లాంటి షాప్స్ కి వెళ్తారండి రోడ్ సైడ్ షాపింగ్ అంటే ఇష్టమా మీక్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా
తను ఒక అంటే ఎప్పుడైన్నా నాకి బోర్ కొడితే టైం పాస్ అవ్వాలంటే మా ఫ్రెండ్స్ ని తీసుకొని వెళ్ళిపో అంటాను, అట్లా స్ట్రీట్ అంటే ఇక్కడ కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా స్ట్రీట్ షాపింగ్ పెట్టుకుని అంటారు.
ఆ అవునుండి కొన్ని ఫేమస్ ఏరియాస్ ఉంటాయి ఓన్లీ స్ట్రీట్ షాపింగ్ కి అట్లా. లో బడ్జెట్
అవునవును
అం ఆ అవే ఉహ్ ఉమ్ లో బడ్జెట్ అయితేనే మనకు ఫ్రెండ్లీ ఆ ఆ హై బడ్జెట్ అయితే ఊరిక పెట్టేస్తాం మళ్ళీ వాటిని అరే ఎందుకు కొన్నాం రా
అనిపిస్తాది అదే నిజమండి. చాలా తక్కువ అన్ కానీ చేస్తుంటాం ఎప్ ఎప్పుడన్న బోర్ కొడతే మ మాత్రం ఫ్రెండ్స్ని పిలుసుకోని వెళ్ళిపోతంటం అండి ఎట్లా పోయి షాపింగ్ చేసుకొని ఏదైనా నచ్చితే తీసుకొని చెప్పులుగాని అన్ని ఉంటాయ్. కదా స్ట్రీట్ షాపింగ్ దగ్గరా చెప్పులు, జులర్యేస్, ఆ బ్యాగ్స్ సో అలాన్నీ తీసుకొని ఇస్టమైతే తీసుకునేది లేదంటే జస్ట్ అట్లా వాష్ చేసి వచ్చేదండి చూసేసి వచ్చేది అక్కడేం అడగరు కదా
ఆ అవునులేండి ఆ ఆ ఇవి సారీస్ కొనాలి అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లేదంటే చిన్న షాప్స్ ఉంటాయి కదండి ఐ మీన్ పెద్ద షాప్స్ అంటే పాపులర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అం ఇంకా ఇట్లా శోభా సారీస్ అంటే ఇట్లాంటి ఫేమస్ ఉం టయి కదా అట్లాంటి వాటిల్లో సారీస్ సుదర్శన్ సిల్స్ సే అట్లాంటి వాటిల్లో సారీస్ ప్రిఫర్ చేస్తారా లేదంటే ఇట్ల చిన్న చిన్న షాప్
నేను సారీస్ గానీ నేను చిన్న చిన్న షాప్ లను తీసుకుంటా యాక్చువలీ నేను సారీస్ నేన్ ఆన్లైన్లనే ఆర్డర్ చేస్ స్త అండి చాలా ఆన్లైన్ అండి నేను ఎక్కో చెప్తి కదా నేను ప్రిఫర్ చేస్ వచ్చేేసి దానిద ఎక్కువ అని
ఆ
ఎప్పుడన్న టైం దొరికినప్పుడు మాత్రమే ఇక్కడ అట్ల షాప్కి వెళ్తా అంటాను ఆ షాప్ లోన చిన్న చిన్న షాప్లు అండి ఇలా పెద్ద పెద్ద షాప్ అంతా పోము.
ఆ
మీరండి మీరు పోతారా షాప్కి పెద్ద పెద్ద షాప్
ఆహా లేదండి నేను చాలా అం చాలా తక్కువ జస్ట్ చూడ్డానికి అందులో ఉన్న ఏసీ ఫీల్ కోసం పోతా. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే అరే ఆ కొంసేపు ఉండెసి ఇట్లాంటి ఉంట కదండి ఆకృతి ఎంత ట్రెండ్స్ అండ్ టైట్ లాంటివన్నీ
అయ్యో చాలా చాలా రేట్ అండి ఇప్పుడు కాస్ట్ కాస్ట్ చూసే వెనక్కి వచ్చేస్ మం అట్లుంటయి కానీ ఆన్లైన్ లో చాలా తక్కు
ఆ అవును ఆన్లైన్ చాలా బెస్ట్ అండి ఆ ఫ్లైన్ కంటే అంటే వీటిలో అయితే జస్ట్ ఏసీ ఉం అది కొద్దిసేప్ ఎళ్తే అట్లా జస్ట్ ఒక లుక్ ఇచ్చి ఏసీ ఏసీలో ఉండి రావచ్చు అన్న ఫీల్తో ఎళ్తా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ క అయితే ఆ అంటే టైం పాస్ అయితే కదండి ఓే ఒకసారిీ మొత్తం ఆ షాప్ చట్ట్ట వచ్చేసరికి మేబి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుది మనకైతే ఎందుకంటే గెల్స్ కాబట్టి ఏ చూసినా కళ్లి తాయి వాడి అ పోైనా ఆ క్లా ఇస్తా ఉంటాం అండి
అంతే లెండి ఇంకేం చేస్తాం
ఆ
అంటే ఆన్లైన్ షాపింగ్ే బాగుంటుందండి నా నా వరకు అయితే నాకు ఆన్లైన్ షాపింగ్ ఇష్టం అండి
మ్మ్ నా కూడా అంతే అండి ఎప్పుడు ఏం కావాలన్నా విష్ లిస్ట్ ఓపెన్ చేసి దానిలో మనకు నచ్చిన బట్టలు అన్నీ ఉంటాయి వాటిలో ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు చు ఇంకెందులోను ఆఫర్స్ వస్తుంటాయి ఆన్లైన్ షాప్ పిన్నే
అవును ఆఫర్స్ వస్తాయి ఫెస్టివల్ టైమ్ లో ఇంకా
ఉ అవును ఇంకా ఇప్పుడు సమ్మర్ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్ సేల్ లైవ్ వస్తంటది
అవునవును ఊ అయితే ఇంకా ఫెస్టివల్
ఆ ఇంక లేదండి సార్జ్ యాలి
అవును నేను అయితే ఎవరీ మందన్ ప్రంచే చూస్తున్నానండి అప్పుడే ఆన్లైన్ లో ఏవైనా చూద్దాం మంచి దొరుకు దయ చేద్దం అని కానీ ఏమి మంచివి దొరకట్లేదు నాకు ఇష్టమైనవి సో వెయిటింగ్ ఫర్దర్ మంచి డ్రెస్సెస్ కోసం
ఆ ఉస్సే లేండి వచ్చినాయి అట్లా చూస్తా వుంటే ఎప్పుడు మనమేది చూస్తే ఒకటి మళ్ళీ దానిలో నుంచినే మాటికి వస్ తనే ఉంటాయి ఆ ఇన్స్ చదివేసినా మళ్ళీ బట్టలే ఏవుస్ర ఉంటే ఆ సరేలేండి థ్యాంక్స్ అండి ఆ థ్యాంక్స్ అండి మీ షాపింగ్ విశేషాలన్నీ షేర్ చేసినందుక్ హ ఆ ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ సరే అండి ఆ